అదే అంటాన్న మరి నేను నాకు రాలేదా అసల సలేే
బట్ యాడ్ అయిపోయింది అక్కడ కానీ జీరో సెకండ్స్ అనీబడ్డాది
ఉమ్ నిన్న కూడా అంతే నాకు నిన్న నలు కాల్ చేసినకేట ఆమె కైతే తెసా వన్ మినిట్ అనీ పడ్డది
అయ్యో
ఉమ్ వన్ మినిటే పడది నాకు ఇక ఏం చేస ఏంది ఇది ఎమటే కట్ అయిపోయింది అంటే ఏం కాదులే అక్క మళ్ళీ చేయండి అన్నది ఇగ మళ్ళ చేతే మా అత్త జీరోనే ఒకటే పడ్డ ఒకటి నిమ్ మినెట్ పడ్డది
ఉమ్
పోయినట్టేన ఇగ
ఆ మాట్లాడిన వాన్న వస్తాయి కదా
ఏమోరి
మొత్తం రాకపోయినా మాట్లాడనావని వస్తాయిలే నాయ్ ఇప్పుటికి త్రీ కాల్స్ వేస్ట్ అయినాయి త్రీ కాదు ఫోర్ అయినాయి
నా ఏమో ఒకటి ఇయ్యాల ఏంట ఫోర్ హండ్రెడ్ అది ఏంటే సెకండ్స్ నిన్ననే ఏమో వన్ మినేట్ ఒకటి అవి రెండుయ. ఇగ
మొత్తం నాలుగు పోననాయి నాయ్ న ఇంకా ఎయిట్ బ్యాలెన్స్ ఎయిట్ ఎయిట్ బ్యాలెన్స్ ఉన్నాయి కాల్స్
నియా
ఉమ్
నాయి టెన్ అయినయ్ టెన్
ఉహు
హు
టెన్ అయినయా ఇంకొకరి ఎవరితో మాట్లాడినవు అ కా
నిన్న ఒక ఆమెతో మాట్లాడినా కానీ ఒక్కటే కాల్ మాట్లాడినా. ఇయ్యాల. చేసిన ఇక్కడ మహాబాద్ అమది పెరు మానస.
ఆమె నెంబర్ ఈ రా అక్కన నాకు.
అసలు ఆమె ఏమైంది తెలుసా ఇప్పుడు ఆమెతో ఒక కాల్ మాట్లాడిన ఇంకా మూడు కాల్స్ మాట్లాడాలి కదా అయితే ఏమైందంటే మళ్ళీ చేద్దామని చేస్తే ఆమెనట ఎయిర్టెల్ నుంచి ఏందో మరి ఐడియా నుంచి ఎయిర్టెల్ కు ఎట్ల నో మారిందట. అయితే. హు ఆ మారడం వల్ల అలా ఆమెకు ఆ నెంబర్ పనిచేయట్లేదు ఆ వేరే మల్ల వాట్సాప్ కాల్ చేసి పెట్టింది అక్క ఫోన్ చేయలేదు అనుకోకు నాది ఇట్లా మారిన నేను అంటా మరి వేరే వాళ్ళ కాల్ చేస్తావా అంటాంది ఇగ సార్లు అనేని సాపు రేపు ఆమె మంచి నాలుగు కాల్స్ అయి నాది ఒక్కటే మాట్లాడిన ఆమెతోని
అయ్యో అందుకే ఒకరిది అయిపోయిన తర్వాత ఒకరిది అయిపోన తర్వాత ఇంకొకరు చేసుకోవాలే
ఏమో లే పోనీలే అనుకోని ఆ అట్లాగానే అట్లా అయితది అని తెల్వదు
హు
కి నువ్వు మాట్లాడవ అన్నప్పుడే ఇగ నేను అనుకున్నా కదా సర్లే ఇగ మాట్లాడదము తీయి అనుకున్నా నేను ఒకటి నేను మాట్లాడత అక్క నువ్వు ఇంకోటి కాల్ మాట్లాడ అంటే సర్లే అన్న అందుకే ఇగ హా నిన్న అట్లయింది అని ఇగా ఆ
ఒక కాలు మనది ఒక కాలు వాళ్ళది అయితే సింకా అయింది అప్పుడు వాళ్ళు ఉంటారు మనం ఉంటాం
హు అదే నిన్న న అంటే నేను అంతగానం పట్టించుకోలే ఆహా
ఆ పాప ఒకటి చేసేది తర్వాత నేను చేసేదాన్ని మళ్ళా మళ్ళా ఆమె చేస్ సిది మళ్ళా నేను చేసేదాన్ని
హ్మ్ అట్లనే అయితది
మ్మ్
ఏమో ఏం చెత్తం మరి హ్యా ఇంకొక ఆమకి చేస్ సరే ను ఆమె పేరు ఏం పేరు ఏదో పేరున్నది ఆమెకు నిన్న రొండు కాల్స్ మాట్ ట్లడిన అక్క మళ్ళా రేపు చే త్తలే అక్క అంటంది సరేలే అని ఊకున్న ఇగ
ఎవరు అక్క నాకు నెంబర్స్ లేవక్క అసలు చేద్దామంటే
ఆమ్ పేరేదో ఉన్నది రా అంత గుర్తుకు రావట్లేదు చెప్తాలే నీ తర్వాత కాల్ చేసి చెప్తాలే నేను ఆమె కూడా కాలేజే నట
మ్మ్ వేదాశ్రీ ఆ
కాదు ఆమెకు చేయలే నేను అసలు ఫోను నెంబర్ పంపి వచ్చిందిలే కానీ మానస అనేటమే మానస కాదట్టుంది పంపిచ్చింది ఎవరు పంపించిండ్రు అమూల్యనే పంపిచ్చింది ఆ ఆమె పేరు నిహారిక నిహారిక
నిహారికన తెల్దు
నిన్న మాట్లాడినాము నిహారికనే
చెప్పండక్క నాకు అది మ్మ్ ఆమెది నీకి కాల్ కట్ అయిన తరువత్ నార్మల్ కాల్ చేసి చెప్
ఆ సరే ఏం సినిమాలు చూసినవ ఈ మధ్యలా
ఆ నేను రీసెంట్ గానే విత్ లవ్ ఒక మూవీ చూసా రీసెంట్ గా
ఆ
ఉహు
ఉహూ లవ్ స్టోరీనా ఆహ్ హా హా
ఆ బావున్నది. లవ్ స్టోరీ అంతెం లేదుగాని
ఆహ్
మ్మ్ లవ్ అంతే ఉమ్
సినిమాలు బాగా చూతావ అయితే
ఏ అంత అంత లేదక్క
ఉమ్ నేన ఎట్లా తెలుసా ఇంకా. ఏ సినిమా వచ్చినా కూడా ఆగే రెండు రోజులు అయితే టీవీల కోత్తది కదా. అన్నట్
ఆ అంటే థియేటర్లకి ఏం వెళ్ళను నేనైనా సరే. ల్యాప్టాప్ లో ముందర పెట్టుకొని చూస్డే.
ఆహ్
ఆ ల్యాప్టాప్ లో వస్తది. మూవీరుల్జ్ లో వస్తది కదా.
ఇగ అదే ఏ ఎట్లయినా టీవీల వస్తదిగా ఇగ ఎం చూడాల?
ఉమ్మ్ అంతే మరి
ఏం చూడాలలే అదే ఒత్తదిలే అనుకున్నం. మొన్న ఇంకేమైంది తెల్స. మొన్న చిరంజీవి సినిమా శంకర వరప్రసాద్
ఆ వర శంకర వరప్రసాద్ సంథింగ్ ఏదో
ఆ అదే అదే శంకర వర ప్రసా అదే ఏదోన్నది మొత్తనీకయితే అయితే ఇగా సిన్మా చూసినా నేను మొన్న. మొన్నోచ్చింది టీవీలకు.
ఉమ్
ఈ మధలా అది కొత్త సినిమానేేగా
అవును హు
డో వచ్చిందేమోలే గాని టీ. వీలకయితే మొన్ననే వచ్చింది.
నే వచ్చిందక్క
ఆవును అదోచ్చింది నిన్న మొన్నొచ్చింది అది. మళ్ళా నిన్న మొన్న సండే రోజు ఏమో అదోచ్చింది. శంబాల సినిమా
ఆ
అది చూసిన అదంత్ త వెరైటీగున్నది. ఆహ్ హా
హుమ్ అది గూడా వన్ మంత్ బ్యాక్ లోనే ఉన్నాది అది గూడా వన్ టూ మంత్స్ బ్యాక్ లోనే
తే మొన్నోచ్చిందదే టీ. వీలక్ మరి నేను ఇంత ముందు వచ్చిందాని లేగాని ఉన్న విషని కాకుంటే కొంచెం అన్ని మధ్య ఇప్పుడు ఉంటాయిగ రమ్యక్రిష్ణ, బాలకృష్ణ, సౌందర్ వాసంది సినిమాలయితే మంచిగుం అ చాలాంటిది చుత్త నేను ఆ ఎందుకంటే ఇగ ఈ కొంచెం మంచి మీనింగ్ ఉంటది దాంట్లో హలో హలో హలో
అ అక్క
వినిపిస్తలే
ఆ వేరేకాల్ వచ్చింది
ఆ అయితే ఇగ నీతోను మాట్లాడతంటే కూడా నాగూడ వచ్చింది నేను కట్ చేసిన అది
ఉ ఆ నార్మల్ కాల్ చేస్తున్నా ఆమే
ఆ నార్మల్ కాలేనా అది కూడా
హు
అయితే ఆ సినిమాలు అయితే మంచిగా ఉంటది. కదా దాంట్లో అర్థం ఉంటది.
ఉమ్ ఏయి వంద అప్పటి వాళ్ళకి అవే నచ్చుతాయ్ ఇప్పటి వాళ్ళకి కేగదా చిఎన్ పడ్
ఉ అదే అవి కొంచెం మంచి చన్ పి తే నాకు ఇంకా పాత పాతే
మా మమ్మీ కూడా ఈ మూవీలను చూసి మస్తు తిడతది తెలిచా అక్క దసరా మూవీలో దస్ దసరా మూవీ లో నను కెట్ ప్పసి ఆ మసీటిం మమ్మే
అవును కదా నేను కూడా అనుకుంటన్నా కదా మామూలుగా ఎప్పుడన్నా సాంగ్స్ పెడిద్ తమని వెడితే టీవ లా
ఆ కొత్త మూవీ ఉన్నది ఇప్పుడు పారాడైస్ పారాడ్ టైస్
కళ్ళు నన్ను మోసం చేత్తానయ లేదంటే వీడు ఇట్లనే ఉన్నాడ అనుకుంటావా నే అంత పెద్ద జడలు వేస్ పెటికున్నాడు చూసినవా ఇటాకోటటి ఇటాకోటి ఆహ అదేందో అది మరి దానికి దేనికి మీనింగ్ తెలివదు అది కానీ మొత్తానికితే రెండు జెడలునై అవే అంటనం అసలు దేనికైర్ధం మరి అది ఇప్పుడు అంటే ఇప్పుడు పుష్పాలో వాడి గేటప్పుఎట్లేస్ న్నాడు దానికి ఒక రీజన్ ఉన్నట్ దీనికొకటి ఉన్నదేమో
ఉన్నది ఉన్నది రీజన్ ఏదో ఉన్నది కాని మర్చు పోయిన నేను ఎవరో చెప్పారు నాకు రీసెంట్ గా మొన్న సాంగ్ చూసుకుంటేనే అసలు ఘోరంగా నవ్విని తెలిసి
నేను అదే అనుకున్న వాడి డాన్స్ కూడా వెరైటీ
ఆ జుట్టు తోని స్టెప్పులు ఎత్తండు లో ఆ
అదే కొద్దిసేపు నేను కూడా నాకు మస్త్ నవ్వొచ్చింది జెమిని మ్యూజిక్ అని సాంగ్స్ విందామ పెట్టినా పెట్టంగానే ఇగ ఒకేసారి ఇక జుట్లు కనబడ్డాయి ఇక ఆ వామ్మో ఇదంది ఇదేం సినిమా అనుకున్న నేను ఇగ
సాంగ్ ఒక్కటే వచ్చింది సాంగ్ ఒక్కటే వచ్చింది ఇం ఇంకా రాలే అది
ఆ అదే అదే సిన్ అ సాంగ్ ఒకటి అదే
మూవీ రాడానికి ఆ ఆ సిగ్రెట్ దాకు కుంట ఒక స్టెప్ ఏస్తాడు అడు
ఉ అదే అయితే దానికోసం ఎన అసలు ఏంది అసలుకు దీనికి అర్ధం ఏంది ఈ సినిమా ఏంటిది అని అని చూడాలని కూడా కొంతమంది
ఆ పాటా చూసే సరికి వి ఇంత ఎవడు కూడా చూడరు నాకు తెల్సి అంటే ఇప్పటి వాళ్ళు చూస్త తర్లే గానీ అప్పటి వాళ్ళు అయితే ఎవ్వరు చూడరు
నాకు గట్లాటీవీ ఇంట్రెస్ట్ అనిపై హా అసలు వీడు ఎందుకు వేసిడు ఇట్లాంటి వేషం అసలు ఏంటిది ఇది అట్లా అనిపిస్తా ఉంటంది ఇక
ఆ మూవీ రిలీజ్ అయ్య తర్వాతకి తెలుస్త ఉంటాయి ఒకటి ఒకటి స్టోరి వస్తాయి బయటకి
ఆ అవునా ఐ సినిమా చూసినావ ఐ సినిమా కూడా డిఫరెంట్ గా ఉంటది
ఆ అది వింత గా ఉంటది
ఆహా అది కూడా వెరైటీ ఉంటది కానీ మరి మరి మంచి మంచిగ ఉన్నప్పుడు ఎట్లు ఉంటాడు మస్తు అందంగా కానవాడు ఉంటాడు
స్మార్ట్ గా ఉంటారు తర్వాతకి ఎలా ఇవన్నీ పట్టుకొని వచ్చిండో అసలు అర్థమే కాదు
మళ్ళా ఎందుకంటే పాటలు బాగుంటాయి ఆన్లా
బ్రేకప్ సాంగ్ ఉంటాయి అందులో
తెలుసా గేవాన్ని
అక్క కట్ చేసే చేయి మళ్ళీ
అక్క